హలో
హలో
హాయ్
ఎప్పుడోచ్చినవ్ లడ్డు
తగ్ మున్ ఇంతక్ ముందే అచ్చినే
ఎన్ని గంట్లక్ బస్ ఎక్కినవ్ అక్కడ్ నుంచి ఏంటికానే ఉన్నారా
హా
కినవా మార్నింగ్ ఉహుహ్ ఇక్కడ మూడ్ గండ్లకు దిగినావా
రెండు ఇరవై
ఆ రెండు నార్క్ దిగినవా తిన్నవా మరీ అనమ్ ఆచ్చి
తిన్లే తినాలే తిన్లేనే
ఎందుగ్ దిన్లేద్ రా ఆకలైత లేదా మధ్యాహ్నం ఏమన్నా అక్కడ తినొచ్చినవేంది రాంగా ఏం తిని ఎక్కినావ్ ర ఇంటికా నుంచి ఏం తినకుంటే ఇప్పుడు నాలుగు అయితంది ఆహా మధ్యలో ఎక్కడ మంచిరాయి ఒక్క దోశ మీద ఇంత సేపు అవునా ఆహా
అంత మంచేనా
అంత మంచిగనే ఉన్నాంరా ఆ ఎగ్జామ్స్ ఎట్లా రాసినావురా మంచిగా రాసినావా
సూపర్
సూపర్ ఎప్పుడు అయిపోయినాయి మీ ఎగ్జామ్స్
టెన్త్
టువెల్త్ కి అయిపోయినాయా మరి టువెల్త్ కి అయిపోయినాయ్ సంస్ తెల్లారి అత్త అత్త అన్నవట డాడీ అన్నాడు వత్తడు లడ్డు వత్తడు లడ్డు
నేను అన్న దగ్గరకు పోదము అనుకున్నా గాని పోలె
అన్న దగర పోయి ఏం చెతవురా
వాతియ్యవే
అన్న రమ్మన్నాడా
ఆ
ఆహ పోయ్యోగాని కేంది ఎండకాలం సెలవులు అన్ని ఉన్నాయి కదా నీకు
రోమ్ వేరేది తీసుకున్నారట
ఏ ఊర్లో ఉండే ఏ నా ఏ ఏరియాలో ఉంటారంటారా
హై టెక్ సిటీ
హైటెక్ సిటీలో ఉంటాండా నీకేమైనా పని చూతాన్నడేంది
వాయిస్ కట్ అయితుం
కో వార నువ్వు ఇగో కాల్ కట్ అయ్యే వరకు మాట్లాడు మద్ ధ్యలా హలో
ఓకే ఆ
ఇగో కాళ్ళు కట్ అయ్యే వరకు మాట్లాడాల మధ్యలో అపద్దు
సరేనే ఎక్కువ ఇవ్వకు విరేజింతదేమో
నువ్వు మాట్లాడవ్రా నువ్వు సప్డకా ఆ టెన్ కాల్ కట్టయ్యే వరకు మాట్లాడు ఆయిపోతదిగంతే
చదువుకుంటే ఎందుకే ఇప్పుడు సెకండ్ ఇయర్
లే ఆ చెయండి లేదు అన్న రమ్మంటాడు అక్కడ రూమ్ విషిండు అన్న వయ్
ఈ హల్డేస్లలా వట్టి వట్టి అయితంది కాలేజెలలో
ఆహా సరే నేను కూడా వత్తగాని పోదాం ఇద్దరం
ఆ
పో ఆ
పోదాం
నిజంగానే
నిజంగానే పోదమే
నువ్వు ఫస్ట్ కు పోతావేమో ఫస్ట్ రానుగా నేను ఇప్పుడు వచ్చినప్పుడు నీ ఫోన్ జేయానికి నీకు ఫోన్ ఉన్నదా ఫోన్ ఉన్నాదా నీకు నీ కె ఫోన్ చేతా అదే నీకే నీకే ఫోన్ చేస్తా అంటున్న ఆచ్చినప్పుడు నువ్వు అక్కడ హైదరాబాద్ లో ఉంటే నీకు ఫోన్ మామయ బయటికి పోయిడు మేళ మేళ వస్తా
ఎందుకే
ఇప్పుడు నాకు హాలిడేస్ లేవు కదా
అదే అచ్చి అడే వట్టి తిరగా నీకా లేకపోతేమ పని మీ నా అ అంటున్నా
తిరగడానికి
హు
డానికి తిరగడానికి అక్కడ నాకేం పని గంత దూరం నేనేం పని చేస్తాలడ్డు
ఎంత దూర ముంది
ఇ అంత దూరం మేము బతుకుతాం పోయి
ఇదికేలి కిలోమీటర్లు మూడు వందల ఉంటా
ఏమన్గదల్వ అదిగ ఆకలా మీ నాగ్తెల్వద్ర
ఇంకా ఏం కూర వండినావు ఇయ్యాల
మాద రా అయ్యారు ఇప్పుడు ఎగ్ చేసిన ఎగ్ ఫ్రై చేసి నన్న తిన వార ఫిష్
తీనా
పిశు దినవ అందకే తినలేదు అన్నాము
పెరుగు ఉంది పప్పు ఉందటని తినలే
పప్పు ఎప్పుడు చేసిందివ్వ
ఏమ బాబాయ్ తెచ్చిండు కావచ్చు
ఏయ్
హు ఏడున్నావే స్కూలున్నావా మరి ఏను ఎందు కంతున్నవ్
ఇగో ఇక్కడ చిన్నపిల్లలు మామిడి చెట్టున్నదైతే కొడతానరా రార్లు రాళ్ళు కొడతాన్లు అయితే ఆ చేసుకున్నాం కదా
ఏధీ
ఉగాదికి పచ్చడి చేసుకున్నాం ఉగాదికి పచ్చ ఆ తినే పచ్చడాగా అ్రత ఆగేది
తెలిసే
ఉగాది పచ్చడి అంటే తాగేది అన్ని ఏడు రుచులు కలిపి చేస్తారు అది షెడ రుచులు అంటారు చేసింది పిన్ని చేసింది అక్కడ ఆ పిన్ని చేసింది ఇక్కడ ఏపిన్ని చేసింది తాగిన
ఆ అంతా సేదు ఉంటాయాట
అ సేదు ఉండదురా పులుపు కారంము తీపి అన్ని కలిపి ఉంటాయి కాబట్టి షర్బత్ లెక్కనే ఉంటది ఏ చెప్దేఅర్ధం అయితే లేదా
సకండ్ ఏర్ పడుతా లఏరు
పడతాన్నయి పడతాన్నయి పడతాన ఆ ఇక్క ఇల్లా దొర్క పర్తా ఆగు ఎందుకు ఇక్కడ బండలు కొడుతాంటారు మీరు
ైతేేనా అద సర ేమన్ సకడ్
డు ఉంటావా వారం రోజులు
ఓ ఐదారు రోజులు ఉంటా గాంధీ వారం
ఎందుకురు ఐదారు రోజులే ఉంటాం
ఒకటి తారీఖ అన్న దగ్గరకి పోతా చెలే ఎనిమిది వందాల చెప్పలాకి ఏం చెప్పడు ఆ ఆడలా చెప్పలే అంటును బాబాయ్
కొన్నాడా
ఆ
కొన్నాడా చెప్పులు
ఇగనేం కొనుొనే వేసుకొని వచ్చిన ఏం చెప్పులు ఆడళ చెప్పు ప్ర అంటుడు ఎనిమి వందలు చెప్పలే కానీ నేను చెప్తున్నా
ఎనిమిది వందల చెప్పులకు
పైసలు ఉన్నాు వంద గట్టలే
చెప్పులకు ఎనిమిది వందలు పెట్టి ఉన్నావు ఆన్లైన్ లోనా న
ఆఫ్లైన్ షాప్ లా
ఆఫ్లైన్ ఎనిమిది వందలు పెట్టుడి ఐదు వందల
నాకు ఫస్ట్ పీస్ంది నాకు ఫస్ట్ పీస్ే మార్కెట్ లో రా ంత గంత ఆ అదేదో సినిమాాల యాక్టివ్ చేసిన హీరోలు వేసుకుంటారు కదాద ఇది భూమా బ్రాడ్ ఫస్ట్ పీ సెకం పీస్ థడ్ పీస్ ఒక్కొక్కటి ఒకలా ఒకాలటీ ఉంటాయి
ఆ నువ వాల్ దసు నువ్వేవి తీసుకున్నావు
ఇన్ఫా సి
అందుక ఎనిమిది వందలు పడ్డాయా ఉంటాయా సంవత్సరం వరకు
వేసుకున్న తీరు ఇవిటనే వేసుకోను వేరే వేసుకుంటా ఎట నువ్వు తెేచ్చుకుంటేవి
మరి కొనుకున్న ఎందుకు ఎనిమిది వందలు పెట్టి
ఫస్ట్ ఇంటికాడ రెండు జతలు ఉండే ఆస్టెల్ం ఇవి ఆగ రెండు ఉండే హస్టెల్ ఉంంట అవ ఎత్తుకదిర్ ఆాస్టెల్ ఈ వీట్లనే వాడుతుండ ఇప్పుడు ఫస్ట్ ఇ వాడకపోయటన్ని
ఇమి వందలు పెట్టి ఏదానా డ్రెస్ తం
అది ఎన్నికి మటన్ మటన్ పైసలుతరా అమ్మా నోడి నిన్ అత్తతే రెండు వల అత్తే మూడు వల అత్తతే ఒక్క కాల్ మాట్లాడితే వంద రూపాయలు అబ్బా నా చెప్పే మరిట్లా అందుకే గార నేను చెప్తాను ఎన్ని సెండ్ పడ్డే నా అో చూపట్టలేదు ఎని సకను వాడేతాయి
మాట్లాడు ఎనిమిది ఎనిమిది
ఎనిమిది నిమిషాలు అరేగ పదు
పన్నెండు సెకండ్లు పన్నెండు సెకండ్లు మా పన్నెండు నిమిషాలు మాట్లాడాలి తరాసతందా
ఆ తరాస్ అత్తలే రీ తాగ తరాస్ అదికత్ హోల్ మార్ల
మరి మాట్లాడవరా మరి బాబాయ్ కి ఇత్తన్నవు
ఏ లూజ్ లూజ్ పాయింటు వేసుకున్నాను గాలాల పాయింట్ అంటారు
రోజు అవురా నీ ఫ్యాషన్ పాయింట్ ఎడిపోయింది ఫ్యాషన్ పాయింట్ ఎసుకురాలే ఆ కట్ చేసిన పాయింటు చినిగిన పాయింట్లు
ఆ అవి ఇప్పుడు ట్రెండ్ వేయింది అవి కాదు ఇప్పుడు లూజ్ లూజ్
ఆ లోజు లుజు అన్నీ అంత మొత్తం లోజు లోజే అవే మంచిగా ఉంటాయి లోజు లోజు పంట్లే
ఆ లుజు చేసుకో తడలు పైట అంట దీనికి తొమ్మిది వందలు పైంటికి దీన్ని అంటే అంగీని ఏమో అన్నది
అంగీ ఏమన్లే
చిన్నగా ఉండే లోజు
అ
బాక్స్ మీడి లుజు అంగి ఆడోళ్ళ చెప్పులు అట్ట ఆడళ్ళ పాయింట్లు
మంచిద ఇంకేంద్రా ఒక్కొక్క కిరాణా వచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్యాషన్ చూపిస్తాడు కాచ్చ వాచ్చినప్పుడే కొక్కడ చూపిద్దతవు
కిరాణా వచ్చినప్పుడు కిరాణా నేర్చుకునేడు అని నేర్చుకుంటాడు
అన్ని రకాల ఫ్యాషన్లు మా ఇంట్లోనే ఉన్నాయి
అన్ని నా తేచ్చుకుంటాడు
నీ ఎక్కడ అత్తాయిర అన్నకు నీ
అత్తాయి నీ కిరాణా అన్న అంతా ఆపెద్ద ఉన్నానే
కిరణ్ కంట పెరిగినవా నువ్వు నేను ఎప్పుడు చూసిన కిరణ్ కంటే చిన్నగా ఉన్నావ్ అనుకున్న టీవీ సౌండ్
నాన్న ఎప్పుడు చూసినవు ఫుల్ రోజులు ఎప్పుడు నీను ఏడికి ఎప్పుడు వచ్చినా బాబాయ్ బాబాయ్ పెళ్లెప్పుడు బా మళ మధ్యలో ఈ సంవత్సరం వచ్చిన కథ
నువ్వు పెరిగింది హాస్టల్
రెండు సంవత్సరాలు
గట్టు ఉన్నాను నువ్వు
అదే ఉ అంత ఉండి ఆ ఒక ఆరు నెల అయితే అయితుంది క ఆరు నెలల అయితుంది
కిరణ్ కంట పడుగాయినావా
కిరణాన్న అతున్న
బక్కగానే ఉన్నాడు కాని పొడుగున్నాడు మీరు కాస్త హైట్ అవుత అన్నావురా
ఇంక అంతే కిరణా అన్నకంటే కొంచెం ఇంచు చిన్నగ ఉన్న కావచ్చు
పెరుగుతావ్ పెరుగుతావరా ఇంకా నీక ఎలా సిక్టీన్ ఇయర్స్ కదా సెవెంటీన్ ఇయర్స్
ఆ ట్వంటీ వన్ దాకా పెరుగుతాంగా
అదే మరే ఇంకా ఫులు పెరుగుతవ్ పాటు తగ్గేది పెద్దన్నయ కదరా కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు
పెద్దనింద కేట్ తక్కువ దడ్డున్నడికి ఏర్పడాడు కిరణాన్న జైసన్న చెవుల కాడికి అతాడు
ఏ లే లేదరా కిరణే హైట్ ఉంన్నాడరా
అన్న దొడ్డుండకి ఏర్పడాడు పెద్ద అన్న
అవునా నా కిరణే హైట్ గా కనపడతాడు మరి
ఇంత ముందు అయితే మ ఇంత ముందుగా అయితే పెరుగుతన్న
కాల్ కట్టయినాంక అన్నం తింటా ఇగ. లడ్డు
ఇంకెంత సేపుంది నీ కాల్? అయ్యో గిదోతల్లా రాగొత్తల్ల?
ఏ ఆటోమేటిక్ కట్ అయితది. తర్వాత అన్నం తిన్ని రా. అన్నం తిన్నంక ఇంకోసారి చెత్తా.
నా సరే. నార్మల్ కాల్ ఇద అడేది ఇద. ఇది ఓన్లీ నార్మల్ కాలె ద.
నార్మల్ కాలె ఇది.
అంటే ఫోన్ పే లేపోతే దేంట్లోకత్తయి? ను నంబర్ ఇచ్చుకోవచ్చు ఫోన్పే అంటే ఇప్పుడు తాయిదరు మాట్లాడ దడి